అంది
హలో
హలో విన్పిస్తుందా
విన్పియట్లేదు
ఏం చేస్తున్నవ్
కన్పియట్లేద్
రీచార్జ్ చేసుకున్నావా లేకపోతే నెట్ ఉందా నిదాంట్లో
అ లే
మరి కాల్స్ ఎట్లస్తున్నాయ్ నీకు
తెల్వది
ఉమ్ మిస్త్రీ ఆ ఇప్పుడు ఎయిత్ వండర ఇది
నాకు ఫస్టే
అక్పా మరి మంచిది అకలేస్తుందా
అవును
మాదినక్ పోయినవ్
నేవ్ లేచినా
ఆ మార్నింగ్ది అన్నం ఉన్నదన్నావ్ కూర్ ఉన్నదన్నావ్
లేదు
ఇందాకే కద అన్నావ్ అన్నం కూరున్నద్ తినాల్ దాన్ని అనేషి
హుమ్ హా
నిజంగనే లేదా
ఉహ్ లేదు
మరేట్ల రా
తెల్వది
ఎటు వోతన్నావ్
బైటికి
ఎందుకు
ఎమో
ఈక్ ఈక్ సతలేక ఏమైనా సరిగా మంచిగా మాట్లాడచ్చుగ నాతో మరి పడుకోవా ఈ రోజు చదువుకుంటాన్నావ్ చదువుకోలేదు పండుకుంటాను పండుకోలేదు పొంగనే వడుకుంట అన్నవ్
నువ్వే ఫోన్ ఎత్తున్నావై ఎట్ల పడుకోవాలే
అంటే నేనంటే ఇప్పుడు ఎతున్నా అప్పుడేమైంది
ఇప్పుడే పడుకున్నవ్ అనుకున్నా
పోంగనే పోంగనే వండుకుంటానవ్ నువ్వు
పోంగనే పనిండ
ఎం పనుండే
నేను జేసిన పని
రేపు పొద్దున ఇక్కడ ఇది ఉన్నాయి కదా శివాలయం అడి అడిపోవాలిగా పోదాం అనుకుంటానమ్
అనుకోర్రి
అనుకోనే పొయి రావాలిగా పొద్దున ఈ శివాలయం కు సాయంత్రం ఆ శివాలయం కు పోవాలి ఏమంటావ్
నేను అనుకోలే కదా
ఎందుకనుకున్నది ఇందాకనే కదా అనుకున్నా అన్నవ్
అనుకోలే నీ ను
ఇందాక ఏమన్నావ్ కీసరగుట్ట పోతా అన్నావా లేదా
లేదు
అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలే రేపుది వేసుకుంటావా నేను నీకు ఇచ్చిన రుద్రాక్ష ఉన్నదా అది వేసుకుంటావా రేపు వన్ వన్ ఇయర్ అయితుద అదిగొని ఆ నిన్నే వేసుకుంటావా
వేసుకోను
వేసుకోకుండా మాయే తియ్ ఇక నీ ఇష్టం ఇక మరి ఏం చేస్తావ్ రేపు అవును నువ్వు ఇంటికి వచ్చినా కాంచి మీ ఇంట్లో కొబ్బరికాయలి కొట్టుకుంటార
మీ కొట్టుకోం దేవుళ్లకు కొడతం
ఏది జోకా
ఆన్సర్
నే అనేది మీ ఇంట్లో కొడతరా అని గంతే
మా ఇంట్లో అంటే మా ఇంట్లో ఎందుకు కొడతాం
మీ ఇంట్లో దేవునికి దేవుని దగ్గర నీ కొడతారు కొబ్బరికాయలు ఉత్తుత్తిగా టైం పాస్ కు కొడతారా
దేవుని దగ్గరనే కొడదాం
మరి మీరుమ్ల ఎప్పుడున్నా కొట్టుకున్నవా నువ్వు
కొట్టుకోలేదు కొట్టిన
ఆ ఎప్పుడు కొట్టినవ్
పండగల
ప్రతి పండక్కి కొడతారా కొబ్బరికాయ రేపు గూడ కొడతవా ఇగ ఏమైంది ఎందుకు ఎట్లా మాట్లాడతావ్ సైలెంట్ గ ఉండకు నువ్ దీంట్లో అని చెప్తున్నా
చెప్పు
ఏం చేస్తున్నావ్ బయట ఉ
బయట వట్టినే ఉన్న
వట్టిగనే ఉన్నావు చలి పెడతలేదా మరి నీకు
ఎండాకాలం కదా చలి పెట్టదు
ఎండాకాలం మరి నాకు పెడుతది కదా అందరికీ పెడతా లేదా
పేషెంట్లు ఎవరు లేరు
నువ్వేంటిది డాక్టర్ ఆ
మనిషిని
పేషంటు మనిషి కాదా
అంటే పేషెంట్ అని ఒప్పుకున్నట్టే కదా
ఇంగా ఒప్పుకున్నట్టే అంటే ఒప్పుకున్నట్టు కాదు కానీ నువ్వు అన్నావ్ కాబట్టి చెప్తాను పేషెంట్లు మనుషులు కాదా అని
పేషెంట్లు మనుషులు కాదని నేనెందుకన్నా
మరి
ఊ
మనుషులందరూ పేషంట్లే పేషంట్లందరూ మనుషులే
నేను పేషెంట్ కదా అని చెప్పిన జస్ట్ అంతేకానీ పేషెంట్ మనుషు కాదని చెప్పలే
అచ్చ ఓకే ఓకే రేపు సివిల్ డ్రెస్ వేసుకొని పోదామా
నాది సివిల్ డిపార్ట్మెంట్ కాదు
ఆ ఏసుకుపోదామా వద్దా ఆ
ఏంటిది
సివిల్ డ్రెస్ వేస్కపోదామా రేపు
సివిల్ డ్రెస్సులు నాకు లేవు
లేవా గన్నున్నాయిగా పది పదిహేను ఉన్నాయి గదా సరిపోవా నీకు
పది పదిహేను నేను వేసుకోని రాను కదా ఒకసారి
అందుకే ఏదో ఒకటి లేకపోతే రేపటికి నువ్వు స్పెషల్గా పో ఉంటావా కొంటావా చెప్పు మరి నాకు కొనియ్యి వచ్చి నేను కొనుక్కుంటా ఒక్క నీ
కొనిచ్చుడు ఎందుకు
ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ బట్టలు పిండుతానవా ఎందుకు
అప్పుడు మర్చిపోయిన కాబట్టి ఇప్పుడు పిండుతా
అచ్చ పోయినంక నువ్వు బట్టలు కూడా పిండుకున్నవా అయితే నేనే దేనికి పనికి రాకుండా మంచిగా అదే ఏసుకుందువు పిండేసుకో
ఏంది
పొద్దట్లోపు ఎండుద్దా అబ్బబ్బబ్బబా నేను కూడా అదే అడిగిన ఆరుద్దా అని
గాలి అత్తంది
బయట బట్టలు గిట్ల ఏం పిండకు అని చెప్పిన కదా నే
అందరం బయటనే ఉన్నాం
ఇంకా.
నెగటివ్ ఎనర్జీ అత్తది, బట్టలకి ఒక్కడికే రాదు.
మన్సులాక్ గూడ అత్తదా. అవి అవి .
ఏంటిది.
ఆ వీడియో ఎక్కడుందో చూసి, డౌన్లోడ్ జేసి పంపిత్త నీకు. ఉమ్ మంచిగానే ఆలోచ్చి, ఒకటవ నెంతసేప్ బెడుతుంది. చాలా తక్కువ టైం తీసుకుంటాన్నవ్. నా లెక్క ఒక గంట సేపన్న పిండాలే.
నీలెక్క పిండుతే, నేన్ నేనేందుకైత.
కదా, నువ్ నేన్ఎందుకుకైతావ్. అవును కటింగ్ జేపించుకుంటావా, నువ్ ఈ మధ్యలా?
జేపించ్కోన్.
చేపిచ్చుకొనేటప్పుడు చెప్పు నేన్ గూడ అత్తా. ఇద్దరం గల్సి చేపించుకుందాం, మంచిగా.
నాకు కల్సి చేపించుకునుడు ఇష్టం ఉండది.
కల్సి అంటే నువ్వు వేరే చైర్, నేను వేరే చెర్లనే. నువ్వు వేరే చైర్, నేను వేర చైర్. ఏమైంది.
వర్షం గొడ్తాంది.
వర్షం గొడ్తంతందా. మరి వర్షం గొడ్తంతాన్టే బట్టలన్నీ తీసుకోపొయ్యి ఏడేత్తన్నవ్ నువ్. పిండెమ్ లాభం మరి.
అరానిక్ గాదు.
అవ్ మన్ మరి మంచిది.
ఉహుమ్.
సరే మరి బాయ్. ఉమ్ బాయ్.